హలో హలొ ఆ తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా అండి
ఏమో
ఆ హెలో
ఆ తిన్నావండి బాన్నారా
మ్మ్ బాలే మన్ మీరేలా
బానే ఉన్నాం నేనా రసము ఇంకా ఎ ఇంత పచ్చడేదో అందుకు తిన్నాను ఇప్పుడే తిని ఇంకా వాకింగ్ జేస్తా ఉన్న మీరు
ఆహా నేన్ కూడ తిన్ తిన్నా నీకు రసం చేయడం ఓచ్చా
ఏం తిన్నారు నాకా ఏదో మామూల్గా ఒ టమోటా రసంమైతే ఓచ్చు మిరియాల రసమా ఆయి ఉంటాయి గదా అవి అయితే రావు
ఇట్లా చేస్తారు టమోటా రసం
ఓక్కొక రసం చేస్తారు
మ్మ్
టమోటా రసమా టమోటాలన్నీ ఉడక బేట్టి ఇంకా చింతపండు ఉంటది గదా అది నాన్బెట్టి ఇంక మీ వాటర్లో మిక్స్ చేసి బాగా మిక్సీ కట్ మిక్సీనిక్ మి మిక్సి ఐనా కొట్టొచ్చు లేకుంటే ఉడకబెట్టయినా జేయొచ్చు ఆ ఇం ఇంకా వాటర్ బాగా నలిపేసి దాన్ని ఇంకా గ్యాస్ ఆన్ చేసి కొంచెం తిరువాత పెట్ కోని ఆ వాటర్ అదే ఉంటాయి కదా టమోటా నీళ్ళు పోసి ఇగ తిరువాతి పెట్టి ఇంక రసం పోడేయడమే సింపుిల్ ఆ ఇంగ పప్పుతో కూడా చేయొచ్చు పప్పు నీళ్ళు ఉంటాయి కదా ఆ పప్పు నీళ్ళు ఉంటాయి కదా ఆ పప్పు నీళ్ళతో ఊరికే ఇంకా రసం పొడేస్తే ఇంగ అది అదొక రసం అయిపోతది అదొక మ్
అవును
మీకొచ్చా వంటలు
చేయడము ఆ నాకో
నాకా కొన్ని కొన్ని వచ్చు ఆ మ్ మ్యాగి జెస్ స్తాను ఇంకా ఏమన్నా మ్ ఫ్రైలు
ఏమున్నాయ్
ఆ ఉల్లగడ్డ ఉడక పెట్టి దాని మీద పప్పల పోడిచళ్ళేది
అ మీ పప్పుల పొడి చ త అలా అవన్నీ ఎస్తాం ఉల్లగడ్
అవునా మేమైతే ఇంకా ఉ ఇదొకటే పప్పుల పొడి వేస్తాము లేకున్ ఉడకబెట్ కున్నా నూనెలో అట్లా ఇట్లా వేంపి తిరువాత పెట్టి ఇది పొడి చల్లుతాం లేకుంటే ఏ పొడి పప్పుల పొడి అన్నా లేకుం టే ఇది ఇంకోటి కారం పొడి అని ఉంటది ఉల్లిగడ్డల్ది అదైనచళ్ళుతాం ఆ అదే
తిననికి మంచి బిర్యానీ పని చేయడు
ఆ వచ్చండి
బాగోస్తాంది మంచిగా
ఆ బిర్యానీ ఈ మధ్యే నేర్చుకున్నాను నేను ఒక్కసారి
మ్ వచ్చిందా ఫస్ట్ టైమ్ చేసినప్పుడు
మరీ అంత బాగా రాలేదు ఏదో తినొచ్చు మనమైతే తినగలం ఇంట్లో వాలైతే తి న్లేరు చికెన్ అయితే చేస్తాను ఆ చికెన్ హుమ్ స్నాక్స్ ఏమన్నా చేస్తారా ఈ రోజు అయితే వెళ్ళలేదు ఇంకా శనివారం కదా వెంకటేే ఆహా శనివారము ఇంక మొన్నాడే కదా వెంకటేశ్వర గుడికో అట్లా పోయి రావాలండి హు మ్
ఆహా
దగ్గర్లో గుడి ఉంది ఆ దగ్గరే అండి గుడి
ఉ ప్రసాదం పెట్ ఏళ్తారా
పెడుతారు పులిహోర పెడుతారు ఇంకా అన్నదానం కూడా చేస్తారు మధ్యాహ్నం అయితే
ఆ
హలో ఆ మీరెళ్లరా గుడికి
అక్కడే తినక్కడ తినకుండా
ఆ ఆడే తినేసి అదే మధ్యాహ్నం ఆడే తినేసి వస్తం అవునా ఆహా ఓకే ఊ ఇంకా శుక్లవారం కూడా దుర్గమ్మ గుడికి అట్లా పోతా ఉంటాం మేం ఎప్పుడన్నా ఆ శుక్ క్లవారం పూట్ల దుర్గమ్మ గుడికి కూడా పోతాం ఎప్పుడన్నా వీలైతే
ఊ
ఊ
దుర్గమ్మ గుడి కూడా దగ్గరేనా మీకు
ఆ వేరే ఊర్లో అది ఆ వాకింగ్ ఏస్తున్నట్టున్నారు
అవును వాకింగ్ చేస్తా మాట్లాడతా ఉన్నా
అంతేలే తినేసి వచ్చి ఇకా అరు వినిపిస్తంది అంతే లే తినేసి వచ్చి కొంచెం అరిగినట్టు ఉంటుంది ఊ ఆ
స్ టెంపుల్
మీరు పండక్కి పిండి వంటలన్నీ చేసారా ఆ
పిండి వంటలు ఏమిసి
ఆ ఇంకా ఉగాది పచ్చడి చేస్తారులే ఇంగ అది ఖచ్చితంగా ఉండాల్సిందే
లేంగ ఉగాది అంటేనే ఉగాది ఇది పచ్చ పాముర హలో
ఉమ్ అదే అదే అండి మేమైతే ఉగాదికి పెద్దవాళ్ళకి బట్టలు అందుకు పెట్టుకుంటాము
కని ఆ చని పోయిన వాళ్ళకు పెద్దల పండగ అం
ఆ అవును ఉగాదికి మేము పెట్టుకుంటాము కొంతమంది అయితే దసరా పెట్టుకుంటారు కొన్ని సైడ్లు
మేము గుడ అంతే ఉగాది
ఊ
క్కే పెట్టుకు ఊ
మేము ఉగాదికె అండి బట్టలు పెట్టుకొని ఇంకా పొద్దున్న తినకుండా పల్లెం వేసుకొని ఇంట్లో బట్టలు పెట్టిన తర్వాతే తింటాము
ఆ స్నానం మంచిస్తా అవి పూజకు పెట్టిన తర్వాత ఏసుకుంటాం
ఆ మేము అంతే మేం పెద్దవాళ్ళకు పెడతాము మాకేం పెట్టమ క్కడ దేవుడి దగ్గర మేము మామూలుగానే వేసుకుంటాం ఆ ఉగాది పచ్చడి ఖచ్చితంగా చేస్ తమండి ఉమ్
నేను చే
ఆ చేయడం వచ్చు ఊ బాగుంటది కదా తీయ్య తియ్యగా పుల్ల పుల్లగా పుల్ప్ పలుపు తి ప్పు అన్నీ తగుళ్తు ఆ అవును వేపాక్ ఇవన్ని ఎస్తలు
ఔను దాని మీద సాంగ్ కూడా ఉంది సినిమాల చుట్టూ మూవీలో
ఆ అవునండి సిన్మాలు బా చూస్తున్నట్టున్నారే
ఆ బా చూస్తానండి సిన్మాలు చాలా వేరే ప్రపంచానికి తీసుకె సైసు
అదే అదే అర్ధమవుతుందండి నేను తక్కువే చూస్తాను సిన్మాలు ఆ ఈ మధ్య ఏం సిన్మా చూస్నారు
ఇంక మేమైతే ఇంకా విత్ లావ్ చూసి అవ్ను
ఆహా కపుల్ గోల్సు ఇవి షార్ట్ ఫిలిమ్స్లో ఆ చూసానండి ఆ సెవెన్ పేజీస్
అవ్నా బాగుందా అండి ఆహా
అంది అంటే ట్రూ స్టోరీ కదా అసలూ కొంచెం బాదా
ఆ నేను చూడాలైతే మీరు చెప్పారు కదా
ఆ అవి మ కళ్యాణం
ఆహాహోకే ఆహ్ అయితే నేను చూస్తాను దేంతో చూసారండి
నేనైతే మూవీ రూల్సని ఒక
దేంతో
వెబ్సైట్ హలో
ఆ ఆ వినిపిస్తాంది ఆ అందులో చూసారా
ఆ అ మందులోగే ఫ్రీ మూవీసోస్తా అయ్నమ ఇప్పుడోచ్చి మనమోటిటికి మనీ బాగుంటాయి
ఆహా మేల్లే అట్లైతే బె
మూవి చూసి చూస్తా ఉంటాం వేరేవే రిగు
ఆహా ఉహ్ ఇంగిప్పుడు పడుకునే ముందు పాలు అట్ల ఏమన్నా తాగుతారా
ఆహా లేదండి అ అంటే పా
ఆహా ఫ్రూట్సు అట్లేమన్నా తింటారా పండ్లు అట్లేమన్నా
ఉహ్మ్
ఉహ్
హెల్దీగా మెయింటైన్ చేస్
అంతేలేండి ఇంకా వాకింగ్ జేసి పడ్కోవడమేనా
ఆహ్ వాకింగ్. చేసే తింటా.
ఆహ్ అంతేలేండి.
ఉమ్ నో.
నేను అంతే ఇంకా కొద్దిసేపు వాకింగ్ జేసి. ఆ వాకింగ్ చేసి ఇంకేమన్నా పాలు అ పాలు పండ్లు తినేసి పడు కుంట
ఆ
సరే అండి అయితే హలొ
ఆహ్ ఉమ్.